ఓ
చెప్పు
చెప్పాల ఇంకేంటి కాలేజ్ లో విశేషాలు
దు ఎంత బర్చాతుంది మ నార్మల్గా పోవాలి అదే నచ్చడం లేదు
ఊహు
తెరచాపైపోయింది ఆ చెల్లి
హ్మ్ ఎంత మంది ఫ్రెండ్స్ నీకు
ఎవరోజ్ ఏంటో
కాలేజ్ లో
ఆసా
హ్మ్
అరె పానీ
మొత్తం ఎంత మంది ఉంటారు ఒక ఇరవై మంది ముప్పై మంది
ప్రశాంత డే
ఊ హు హు హ్మ్
లేదు ఓవ్ చాలా
ఉమ్
ఎక్కువ మరీ క్లోజ్ గా ఉండేది ముగ్క్కరితో ఇద్దరితో వాళ్ళే ఇంకేమి
చెప్పాల
ఏ ఉంది ఇగా
అ ముడు పది
ఓ పద
ఏ అసైన్మెంట్లు ఏమన్నా రాయల్న్నా
రాస్తా ఉండల్రె రాస్తానే మాట్లాడతాను
నీలో చాల టాలెంట్స్ ఉన్నాయిరా హు
ఎందుకు
దొంగ తెలువూలు ఎక్కువ అనుకుంటా నాకు తెలుసి నికు
ఎందుకు
హు అంటే మాకంతా మేము ఏదన్నా మాట్లాడుతాంటే ఆ మాట్లాడే దీని మీదే కాన్సన్ట్రేషన్ పెడతాం కానీ నువ్వు రెండు
అమ్మాయిలు మల్టీ టాస్క్ అబ్బాయి అ
హు హు హు ఎమ్ అసైన్‌మెంట్మె రాస్తునవ్
అనాది గారు ధన్యవాారు
ఆహా ఓకే
ఫోర్ హండ్రెడ్ అడిగిన్
హు
హండ్రెడ్
అర్థం కాలే
ఫోర్ హండ్రెడ్
హు
అడిగినాడు
ఎవరు
నా అసైన్‌మెంట్మె రాస్తున్నాడు కదా
ఆహా ఓకే ఓకే
ఏ
ఇకేంట్రా విశేషాలు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు
అ ఏం పని డాడి
హ హ హలో
ఆ గ్యాస్ గ్యాస్ మా డాడీ
ఊ
నైట్ లో మార్నింగ్ వలా బుక్ చేా
హు ఒక రెండు సిలిండర్లు మాకు కూడా ఎతీ పెట్టమనవాస్ సెపరేట్గ
వాళగే లేవాాలా మాక అ ఎ
ఆ ఏం ఎంత అని చెప్పినార సిలిండర్ సిలిండర్
నేను అడుగుతా అభ అయితే లేదు ఒక రోజు ఇప్పుడు చేస్తే అడికోవడం వేసిన కూడా తదు ఫోన్ చేసి కస్టమర్ కేర్ అ అయిద మయిందవ్ పఫెట్నా
మా డాడీ అయితే రేట్లు పెరిగిపోతునయిఆనేసి
అవును ఫీజులు అందరూ నేను ఒక రయ కనా మనకి పైన వాటర్ ప్ల ట్యాం వాటర్ ట్యాంక్స్ టాటా ఎసి వాటర్ ట్యాంక్ పెన్నారు త ఎంట ఏ సర సరే మరి ఇంత దారుణంగా ఉన్నారు ఏంటి మా పిన్ని కూడా అంతే వీళ్ళు ఎక్కువ మడి అంతా యాాంట్రందా ఆ దానికి కుట్టసినండి పెరిగిపోతే ఎట్లా మున్నే నేను ఇరవై ఇరవై లీటకానే ఎక్కు మీ పట్టుకొని వచ్చుకుంటా అని చెప్పి మా ఆయనికి
ఊ
ఇంగో పెళ్లి సిగ్గు ఉండేదానికి ఎనకన్నా పోయి వచ్చెందనీ కావాలీ గాదా అవి లేకపోతే ఏట్ట
ఉమ్
అంటే వాళ్ళక ఏం గ్యాస్ తో ప్రాబ్లం లేదు. పెట్రోల్ తో ప్రాబ్లం ఉంది.
ఉమ్
గ్యాస్ ఏముందీ కట్టేసీన్ విచ్చేసి
వాళ్ళకి ఎందుకు గ్యాస్ తో ప్రాబ్లం లేదు.
వాళ్ళు ఊర్లో ఉంటారు పనికి వెళ్తుంటారు. వాళ్ళకు ఏం కట్టే లు కరువా పోయిలు కరువా
అట్టంటవా నువ్
పల్లెటూర్లో వాళ్ళకి గ్యాసుల్తో సంబంధమే లేద
ఇప్పుడు చాలనా హోటల్స్ వరకూ నేను ఉండే ఏ ఇక్కడ కూడా
టౌన్ లో ఉండే వాళ్ళ కైతే గ్యా పట్టు కూడా కొనుక్కోవాలా
ఉమ్ కరెక్టే కానీ నేనుండేది. ఇక్కడైతే కొన్ని జాగాలల్లో సపరేట్ గా రోడ్ లో పెట్టి ఈ బిర్యానీలు ఇవి చేస్తారు. కదా హోటల్లో
ఆ
అళ్ళు ఏమంటే సపరేట్ గా కిందా రాయిలు పెట్టేసి దాని పైన మట్టేసీ ఒక హోల్లాగ బెట్ ట్టి దాంట్లో కట్లు పెట్టి బిర్యానీ చేసుకుంటా ఉంటారు
మొత్తం పొగతో నిండిపోయిందంట గదా
హ్హ్
పోగతో నిండిపోయిందంట గదా
ఏంది
హైదరాబాద్
పొగతో ఏం నిండ్ల అంటే ఇక స్టార్ట్ అవుతాంది. అక్కడక్కడ
ఏం హెల్దీ ఫుడ్ తింటారు గంత గురించి
ఆ పబ్బపాబ్బాబ అంటే ఇన్ని రోజులు హెల్దీ ఫుడ్ తిన్ హెల్దీ ఫుడ్ తినట్లేదా
ఓ గ్యాస్ నెలంతా రాదు
ఉమ్
ఇంకా ఇంటర్నెట్టు ఇవన్నీ కట్ అయిపోతే వా మళ్ళీ పాత లైఫ్ వచ్చి బోరుగొట్టి సచ్చిపోతారు అందరూ
హు ఫస్ట్ నువుండలేవేమో
నేను అనుకుంటేను ఫస్ట్ అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకునేస్తా
ఏంది వెబ్ సీరీసా హ అడి ఆడు చెప్పా పెట్టకుండా కట్ చేసి పారేయల్లా
చెప్పా పెట్టుకున్న కట్ చేసిది అందుకే ఒక వెబ్ సిరీస్ మొత్తం డౌన్లోడ్ చేసి పెట్టిన అలాంటిది జరు
ఊ నీకు దొంగ తెలివి యాడ తిక్క మించి నా తెలివి నీకు
యా
ఉ
చెట్టు కూడా అంత కరువే అంటా దట్స్ వై
ఉ
అది యుద్ధం ఎన్ని రోజులు అయింది
ఉహు
యుద్ధం ఎన్ని రోజులు జరిగి
అర్థం కాలా
ఆ యుద్ధం వార్ వార్
ఏమో మనకు తెల్దు
ఆహా కాలేజ్ హు
ఉమ్ ఏమన్నా రీల్స్ లోవస్తే చూస్తాం లేదంటే లేదు
హు ఏందే నీకేం రాసుకునేవి లేవా
రాస్తున్నావా నిలిపేసినావా
రాస్తా
ఉమ్ ఎప్పటి నుంచి ఎగ్జామ్స్
మాకా ఎప్రిల్ ఫోర్ ఆర్ ఫైవ్
హ ఓకే
మళ్లీ రికార్డయిటియాల
ఉ నీవన్ని కంప్లీటా
నావన్ని కంప్లీటే ఇంకా సెకండ్ అసైన్మెంటే అది ఇస్తే రాద్దాం
ఉ ఇంకా
ఆ చెప్పాలి
ఇంక అందరూ నా తెలిసి గ్యాస్ మింద ఇది ఎలక్ట్రిక్ మింద పడతారేమో
కదా
ఉ
కరెంట్ బిల్లులు మోత మోగిపోతాయి
వంకాయ మాకు ఏంచేసినార్ తెల్సా ఉ క్యాలరీలు ఎక్కువ అయిపేనై అనేసి అసలు నాకు మాట రావట్లేదు
ఏ
ఆ
కరెంట్ అది పెట్టుకోవచ్చు కదా మీరు అడగాలి నేను పక్క పోస్త
ముంది
అప్పుడు అదే వేట్ కాదు మాకు కరెంట్ దే గ్యాస్ గాదు కాదు గ్యాస్ ఉంటే పెద్ద తలకాయా నొప్పి కాదు అది అయిపోతా అని మనం డబ్బాలు వాళ్ళు పాట్కో టై పడుతు అద ఎంత వడ్డ అదే కరెంటు తన్న వానుకో ప్రాబ్లం లేదు ఓకే బట్
ఉ